వినిపిస్తుంద బ్రో
ఆ ఎనిపిస్తుంది బ్రో
నేను ఫుడ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్న బ్రో మీతో
హు మ్ ఒకే బ్రో మాట్లాడండి
మికీ ఇష్టమైన ఫుడ్ ఏంటి బ్రో
హా నాకు వెజ్ లో అయితే చపాతి కర్రీ కర్రీ ఇంకా పప్పు ఏదైనా పర్లేదు్ బ్రో బానే తింట ఇంకా నాన్ వెజ్ లో అం టే నాకు చిల్లీ చికెన్ అంటే ఇష్టం బ్రో
చిల్లీ చికన బ్రో
ఆ అవును బ్రో
ఎప్పుడనా దాన్ని ఎట్లా ప్రిపేర్ చేస్తారో తెలుసా బ్రో మీక్
తైడియా లేద్ బ్రో నేన్ ట్రై చేయాలనుకున్నా కానీ ఎప్పుడు ఆ టైం రాలేదు
ఎ ఎమ్ మీకు ఐడియా ఉనంతవరకు చెప్పండి బ్రో ఎట్లా చేస్తరు అనేది
ఎలా అంటే నాకు సాలా తక్కువుంది దాన్ మీద ఐడియా హ ఎక్కువ తిండం మాత్ రమే ఒస్ తరే అట్లా చేయ్ డమ్ చాలా తక్కువ
బ్రో తామీర్ ఒక్ ఫ్రీక్వెంట్ గా ఎంతజ్ చాలా ఎక్కువగా దేన్ ఏ ఏ ఫుడ్డు ని బా తింటుంట్రూ
బాగా తినాల్ సింది ఇ వైట్ రైస్ బ్రో ఫ్రైడ్ రైస్ పప్పు మనం తినగోద్ అనుకున్నా తినాల్సి వోస్తాంది రోజు
ఆ బ్రో అంటే మీర్ ఎప్ ట్లయినా ఇట్లా ఇటాలియన్ అట్లా స్పాష్ అట్లో అట్లా ఫుడ్స్ టైప్స్ చేనీస్ ఫుడ్స్ అట్లా ఉంటాయ్ అవేవన్ ట్రై చేశారా బ్రో
ఆహా అదే ఇప్పుడు ఏవి ట్రై చేయలేదు బ్రో నేన్ ఈవెన్ నార్త్ ఇండియన్ ఫుడ్ కూడా ట్రై చేసింద్ లే ఇంతవరకు
ఆయేపో మీర్ ఎలా బ్రో మోస్ట్ ఆఫ్ ది సేమ్ అఔట్ సైడ్ తిన్ డానికి ప్రిఫర్ చేస్తార లేకంటే ఇంట్లో ఇంట్లో ఏశిన ఫుడ్ నచ్ లేద్ ఇంట్రా
హోమేడు చేసినవే తిన్ డానికి ఆల్ మోస్ చాలా ప్రిఫరెన్స్ ఇస్తా బ్రో తమ్ బయిట చేసినో వైయ్ ఎప్పుడో తప్పను సరిగా ఉన్నప్పుడు తింటాం అంతే అక్కడ ఆ ఓంగ్ క్వాలిటీ బాఉండదు తరువాత అలా బ్రో నీట్ నేస్ ఉండక్ పోవచ్చు అంటే ఇప్పుడు మనకి బడ్జెట్ లో ఎల్ న్నప్పుడు అక్కడా పర్లేదు అనిపిస్తది గాని పట్టు వాళ్ళు ఆడిన వాడిన ఆయిలె మళ్ళీ వాడి అలా చేస్తే మనకి ఏ హెల్ తుకు చాలా ప్రాబ్లం ఔతది
ఆ బ్రో అంటే మీర్ ఎట్లా బ్రో మీరు మంచి ఫుడ్డి యా లేకుంటే నార్ మల్ గనే దింటార బో
తింటా అంటే అంటే చెప్ లేన్ బ్రో అంటే ఒక రోజు తింటే అలానే తింటూ ఉంటా లేదంటే ఉర్ కే ఉంటా బ్రో
మీకి ఫేవరెటు షీటు ఫుడ్ ఏంట్ బ్రో
నాకు షీటు ఫూడు బారా మసాలా బ్రో
ఏ ఊరు
మీకు బ్రో
మేవు పానీపూరి బ్రో
యోకే బా దింటుంటారా రెగ్ లర్ గా
ఇట్ లర్ గా యబ్రాద్ తింటుంటాం రెగ్యులర్గా ఫ్రెండ్స్ తొ వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ తినుకుంటా హ్మ్ చిట్చాట్ చేసుకున్ వాళ్ళతో మంచిగా మాట్లాడుకుంటా బా ఎంజాయ్ చేస్తాం బ్రో
ఒకే ఒకే
మీరు అంటే ఏదనా
లేడీస్ ఉన్నారా ఫ్రెండ్స్ అంటే పానీపూరి దిన్ డానికి యేల్ నమ్ ఆహా అంటే వాళ్ ఎక్కు దింటుంటరు కదా
మీకి ఏదన్నా ఫుడ్డు దింటే ఏమన్నా లైక్ అలర్జీ లాగా ఇలా ఏవన్నా ఔతద బ్రో ఏదైనా ఉంటది గదా అల్లా
నాకు అంటే ఎప్పుడు ఏం జరగలేదు బ్రో బట్ నేన్ నాన్వెజ్ నాన్వేజ్లో మటన్ తిన్నప్పుడు కొంచెం అనీజ్గా ఉంటది అలర్జి అలా అవ్వడం ఏం లేదు గానీ కొంచెం బాడీగా అనీజిగా ఉంటది బ్లో
ఇది అది ఒక రెడ్ మీట్ కాబట్టి మీ బాడీ డైజెస్ట్ చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతదేమో బ్రో
ఆ మేబి అంతే బ్రో అంటే అంటే మా అమ్మకౌతందన్నమాట అలా అలార్జి అది తన నుంచి నాకోచ్చిందచ్చు
ఆ బ్రో
ఆ నిక నేను చికెన్ ఓ టే తింట బ్రో ఇంకేది తిన నాన్ వెెజ్
మీకు అలా ఫుడ్డే కాకుండా మామూల్గా టీ కాఫీ ఇట్లా ఏది ఎక్కువ ప్రి టీ కాఫీ గ్రీన్టీ ఏదేక్కుగా ఇది జేస్తరు
లేదు బ్రో నేను టీ కాఫి పాలు అసలు లేదు తాగన్ అన్నమాట ఎప్పుడన్నా ప్రెండ్స్తో కూర్చున్నప్పుడు చిన్నప్పటినుంచి అలవాట్లేదు బ్రో ఫ్రెండ్స్ తో ఆలా కేఫ్కలా వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఒకసారి టీ కాఫీ మీరు బ్రో టీ కాఫీస్ బా తాగుతారా
ఎప్పుడు అంటే ఎప్పుడు ఒక హెడ్డేక్గా ఉంటే కాఫీ తాగుతా బ్రో అంతే ఇంకా అంత మన ఇంకేం దాని మీద ఇది లేదు ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు వెళ్తా అంతేగాని ఇంగా ఇంట్లో కూడా తాగను
ఇప్పుడు సమరొస్తుంది కదా సమ్మర్లో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ అంటారు
అంటే కొద్దిగా అంటే ఆహ్ నాకంత ఐడియా లేదు బ్రో
ఓకే ఓకే బ్రో
అంటే కొద్దిగా వాటర్ అంటే ఎ ఎక్కువ తీసుకుంటే బెటర్ బ్రో హైడ్రేట్ ఉన్నా ఫ్రూట్స్ అంటే ఇట్లా వాటర్ మెలన్ ఇట్లా ఆహ్ వాటర్ పర్సంటజ్ ఎక్కువున్నా ఫ్రూట్స్ తీసుకుంటే బెటర్ బ్రో హైడ్రేటెడ్గా ఉండాలి కదా కొద్దిగా చికెన్ ఇలాంటి తగ్గిస్తే బెటర్ అనుకుటా ఎందుకంటే చికెన్ అనేది బాడికి హీట్ హీట్ హీట్ చేస్తాది బ్రో బయటయే ఎట్లో వేడి ఉంటది మళ్ళీ చికన్ తింటే ఇంకా హీట్ అయితది బ్రో బాడీ అందుకట్లే నన్ వెజ్ అవ తక్కువ తినడం బెటర్ అన్ని నా ఫీలింగ్ బ్రో
తోందర డైజెస్న్ అయే ఫుడైతే బెటర్ అనుకుంటా బ్రో
ఆహ్ ఓకే ఓకే బ్రో
హౌయస్లీ ఇగ ఇప్పుడు సమ్మరంటే ఇంగ అంత ఇంగా మ్యాంగోస్.
ఉమ్ అవును బ్రో.
మీరు బాగతింటారా బ్రో మ్యాంగోస్.
లేదు బ్రో అంత ఎక్కువేం తింన్ను తక్కువే బ్రో.
ఆ బ్రో
మ్మ్ మీరు
ఆ నేన్ బా తింటా బ్రో మ్యాంగోస్
ఓకే ఓకే బ్రో
ఉమ్.
ఉమ్.
మీరు ఎప్పుడన్నా ఏదన్నా కుక్ చేసార బ్రో.
నేనూ అంటే లేదు బ్రో ఇంకా. బ్రో రెస్సే అంటే రైస్ మామూలుగా అందరికి వస్తది అనుకోండి. తర్వాత కాఫీ చేయడం వస్తది కాఫీ టీ. క వాత్తునా బ్రో. అదే ఫుడ్ ఏదేధ్ చేశానా అని నేను గుర్తు తెచ్చుకుంటునాను నాకు గుర్తు రావట్లే చేసేక అయితే చేశాను.
ఆహ్.
అంటే నాకు అంత ఐడియా లేదు బ్రో.
ఎగ్ రైస్ గా అలాంటివి ఏవి చేయలేద బ్రో.
ఇంకా ఎగ్ రైస్ చేసుంటాం బ్రో.
ఏం ఎట్లా చేశ్నవో చెప్పు అంటే. ప్రాసెస్ చెప్తార బ్రో.
ప్రాసెసా. ఆహ్ ముందే బ్రో ఫస్ట్ కొన్ని ఎగ్స్ క్రాక్ చేసుకొని. ఒక బౌలో వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు కారం. వేసి కొంచెం బాగా స్టిర్ చేసుకొని దాన్ని అలా పక్కన పెట్టుకొని. తర్వాత ప్యాన్ లో ఆయిల్ ఏసి.
ఆవ్ బ్రో.
ఆహ్ కొంచెం ఆనియన్సు. మిర్చి వేసి కొంచెం అవి బాగా వేడయే వరకు అలా వేయించుకొని. ఈ తరువాత. అప్పుడు క్రాక్ చేసుకున్న ఎగ్స్ను అందులో వేసుకొని. కొంచెం సేపు మిక్స్ చేసిన తర్వాత మనకు కావాల్సినా. పొడిలు కారం ఉప్పు అవన్నీ కరెక్ట్. గా వేసుకొని తర్వాత ఆహ్ రైస్ వేసుకొని కలుపు. కునేది బ్రో అంతే. ఆహ్ లాస్ట్ వేసుకోవాలి నేనైతే అలానే చేస్తా. స్త బ్రో వేరే సైడ్ ఎలా చేస్తారో నాకు తెల్వదు.
గెవరు.
ఆహా. కొంతమంది చేసేసీ. అంటే అంతా అయిన తర్వాత మిక్స్ చేస్తారనమాట రైస్. లేదంటే. కొంతమంది అంటే ఇంకా ఎగ్స్ వేసిన తర్వాత రైస్ వేసి తర్వాత. అవన్నీ స్పైసెస్ అన్ని వేసుకుంటారు బ్రో.
ఉమ్.
మా ఇంట్లో మా అమ్మ అయితే చేసిన తర్వాత కలపడం నేర్వించింది బ్రో.
ఓకే ఓకే బ్రో రైస్ అయితే చేయ్యగల. తార బ్రో మీరు
ఆ చేస్తా ఆ తర్వాత చిత్రాన్నం చేయగలను మరి ఉగ్గానీ చేయగలన్ బ్రో
ఆ ఓకే బ్రో కర్రీస్ ఏమి కర్రీస్ ఇలాంటివి ఏమన్నా
కర్రీసు ఏం లేదు బ్రో.
ఉమ్. ఆహ్ బ్రో మీ సైడ్ ఫేమస్ ఫుడ్ ఏదన్నా ఉంటది కద ఎ ఎది బ్రో మీ సైడ్ ఫేమస్ ఫుడ్.
ఫేమస్ ఫుడా. ఏం లేదు బ్రో అన్ని బానే తింటారు పర్టికులర్ గా ఒకటంటూ ఏం లేదు
ఒకో రీజియన్ కి ఒక ఫేమస్ అనేది ఉంటది గ బ్రో అట్లా
హా ఏమో బ్రో నాకు తెల్దు మ్
ఇ రెస్టారెంట్స్కి కేళ్తుంటరు బ్రో బాగా
బాగా ఎం లెద్ బ్రో ఎవడన్నా మ మంచి రిచ్ ఫ్రెండ్ ఉంటే వాడు ఎప్పుడన్నా తీసుకెళ్తే వాళ్ళ బర్త్డేకలా ఏళ్తుంటాం
ఒకే ఒకే బ్రో రీసెంట్ గ ఎ ఎప్పుడెల్లరు అంటే రీసెంట్ గా ఏ రెస్టారెంట్ కెల్లారు
రీసెంట్ గా అంటే అంతే బ్రో ఇక్కడ మా సైడ్ మేఫిల అని ఉంది దానికేళ్లను అనుకుంటా ఇంకా అదే నా గుర్తుంది
ఏం తిన్నర్ బ్రో
హ్మ్ మండీ మండి బ్రో చికెన్ మండి ఐ సి మ్
ఆ బ్రో
చెప్ బ్రో
సరే బ్రో థ్యాంక్ యూ బ్రో
ఓకే బ్రో